ఏజ చెత్తలరా
కదితనకు
ఏ కూరా
ఏం లేవు కూరగాయలి ఇవ్వ రాక మామయ ఇమ్మంటే పొద్దున్న చెప్పిన మామయ్య కూరగాయలి ఏం లేవుని ఇప్పుడు ఏమంటే ఇప్పుడు పోయి దంతాగాంట పోదా
అయ్యో కూరగాయలు కట్ చేసినవ్ కాదురా
ఇప్పుడిగా తెచ్చేసరికి లేట్ చిన్న మీ కన్న తిన పెట్టాల అంటే నేను తిత్తా అంటే ఇప్పుడు పోయి ఎప్పుడు ఆ ఉల్లిగడ్డలు ఉండవట్టే ఉల్లిగడ్డలు ఆ బానే కోసిన
ఉ అంగడి పోతలేరా రా ఈరోజు కూడా మా కూరగాలు లేవు ఏం తెత్తడో బావ మరి పోను అయితే పోయిండు
ఎప్పుడు పోయిండు ఇప్పుడా
ఆ ఇప్పుడు రోడ్కు పోయిండు చిట్టి డాడీ ఏదన్నా కొనుకారా డాడీ నాకు తినబుద్ధి అవుతుంది అని అంటాంది
ఆహా
అంటే ఏం తినబుద్ది అయితందిర రా చిన్ని అంటే ఆలుగడ్డ చిప్స్ తెరాదు అనంటే ఉడకపోతుాంది ఎవరు చేస్తారు అని నేన అన్నా
ఆ
అంటే ఉడికేం పోతంది చల్లగానే రావట్లే అంటాండు బావ అంటే ఎ దడుకోపోతలేదు నీకు వంట చేస్తే నీకు తెలుస్తది అని నేను అన్న
ఆ
అంటే పోయిడు పెరుగుబటు వచ్చిండు అవును కుతే వినాడా అకి ఇగాన్న గవి ఉన్న చూడ అది నూడి నూడిల్స్ కాదు మన పునుగులు పునుగులు
అదే చిన్న చిన్న
పునుగులు తెచ్చిండు ఇంకా తినల్లేదా ఆమె ఏదో మమతది సెల్లు ఏదో చేస్తుంది
ఏం చేస్తోంది
ఫోన్ లో ఎడిటింగ్ చేస్తారు చూడు
ఆ ఆ
ఆ గట్లా చేస్తాంది
ఫోటోలు ఎడిటింగ్ చేస్తుందా
ఆ ఒకసారి బావది నాది చేసింది శత మాంచి నేను పాంట్ షర్ట్ వేసుకున్నట్టుగా చేసింది కాదురా
ఆహాహా
ఒకసారి నీకు వాట్సాప్ పెడుత ఇంత చూడు నేను ఎటు ఉండను ఆ పైగా ఇంటూ ఇంటి పక్క ఇక్కన ఇంటి తడ కారు ఉన్నట్టు ఆ అట్లా ఉన్నది బావగూడ అట్టనే చేసింది సూషీ అంట ర్రా అబ్బా నాకు కూడా చేయరాదు అని అంటే మామతకు చేస్తంది ఇప్పుడు
ఆహా మాతో పిడి అన్నద
త ఇట జస్కున కుత్తో
ఆహాహా
అట్లా చేస్తంది ఇక దంట పట్టుకని పోయినట్టు
అ హా
స తడి
మ్ హు ఈ మత పిన్నకి సంతం కారే ఉండ కార్లాదిగా మన పను
ఏ కార్లో డోర్ తీసుకొని దిగినట్టుగా తీయాలి ఇగ
ఆహాహా
కార్న్ వేసుకోవాల అని ఉన్నదిరా
వామ్మో
బాబాయ్ నేర్పు రాదు నాకు అంటానా
ఇంకేమన్నాడు ఏమన్నాడు
నచ్చబాబాయ్ ఫోన్ చేసిడు నాకు
ఏమన్నాడు
బాగానే బా వెంట బాగానా అంటే కుట్లాటు మానలే తటరా
నువ చేసినవా బబాయి చేసిన
బాబాయే చేసిండు ఒక పని మీద అంటే ఎస్సీ కార్పొరేషన్ లో లోను వచ్చిందటళ్ళకు పేరాచిందట
ఆ
ఆ పేరు వచ్చేది నాకు తెలిసింది కదా
మీకేటా తెలిసింది
సియాలకు తెలుతే సియల్ నాకు చెప్పరారా
ఆహాహా
లావాణ్య
ఇస్
అయితేగి ఆ సమ్మక్క వాళ్ళ కొడుకు అంటే ముగ్గుర నలుగుర అంటే నలుగురు అంటే నడిపయిననా ఆయన పెద్దయిననా అంటే పెద్దయిన సు దర్శం బా బయి నడి పన నరసిహరావు అని
గడ వచ్చారు ఉండడి ఇప్పుడు ఏదో చేస్త అవి తినే టైం అవుతు బట్టి ఉలిగట్ట అలా ఆ
అంటే ఇట్లా పేరు వచ్చిందట మరి ఫోన్ చేసిారు అంటే ఎవరో ఫోన్ చేసి
అ ఎట్న ఎంంచు కుంటతారు
అన్నా కదా బాబాయ్ పేరుచ్చిందట ఇట్లా ఇట్ల సంగతి అంటే నీక ఎట్లా తెలిసిందరా అంటే ఇట్లా తెలిసింది మళ సంఘంలో ఉన్నా కదా తెలు వందనింటే ఏదన్న ఉంటే కనుక్కరా అంటే నం చేసినా చెప్పిన
ఆహాహహ ఏ మనా అప్లై చేసుకున్నారు కదే కార్పొరేషన్ లో
టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఉంటాయి చూడరా
అవురవును
అకా వీటుకాట అదే బాబాయ్ వచ్చటట్లేదు అని రాజుబాబాయ్ ఉన్న శివంజలు పోయి మన ర స్టేషన్ చేయించుకొని ఏదో చేసుకొని ఇచ్చొచ్చి రాట
ఏ ఎందుకు రాయాదాని
ఎంటిది
ఏం రాదా ఇచ్చాచ్చ తూ
రాదు కాదు పేరుచ్చంది కా అదా ఆది కాయిదాలన్నీ చచ్చిలద
ఆహాహాహా
ఇచ్చ అంత అదిే ష్ ఉ తీస్తరాట ఫైనల్ గా లిస్ట్ తీసి అప్పుడు చేస్తారట అదే ఇట్లా ఎంక్వేర్ కొత అంత కదరా ఇంటికి ఆ అని అంటున్నారు అంటే ఓ ఎందుకు పోతారు బాబాయ్ బ్యాంక్ కోడు ఎవరైనా రాడు ఏదన్నా డౌట్ ఉంటే ఫోన్ చేస్తారు
అ అత్త రాత రా ఎంక్వైర్ కొతారు
ఒకవేళం వేరుకస్తే అను కదా డబ్బున నీ గలిస్తతే భూమి ఉన్నది ఆయన కట్టగరుగుతాడు అని చెప్పు రాదు అని అన్నాడు
ఆహహా
చెప్పకపోయాను మన ఇలాష్ని చెప్తతే డబును ఎవ్వరొ ఒకరు ఉన్నా గాని నేను ఇక్కడ ఉన్నా కదా ఎవరు ఒకరు చెప్ చెప్పినా గాని రాసుకుంటారు కదా అని నేను అన్న అంటే చెప్ా ప్పల్రా చెప్తా నడు ప్పుడు ఏదన్న విషయం ఉంటే నాకు చెప్పు అని అంటే చెప్త తీ అన అన్న నాట్లా ఉల్లిగాటలోన్న ఉత్త ఉల్లిగాటలాడు తారవా
తొలిగాల ఇష్టభావ ఇ మరి ఏం లే ఇప్పుడు చిక్కుడు వళ్ళ వచ్చిడి ఇప్పుడు వి చిక్కుడు వాళ్ళ ం ఇప్పుడు ఎప్పుడు తిస్తా ఎప్పుడు నేను చిన్నవి ఒక ఎనిమిది ఎనిమిది బా సరకు కన్నా తినిపియాలి ఇప్పుడ ఎప్పుడు జ సాయప్పుడు అంట తవాత
అవును
కొద్దాం కాాలలి గురు తడాలన్నా
హ ఎప్పుడు నించుతో ఎప్పుడు వండుతో మళ్ళీ ఆమెకు ఆకలి అవుతుది ఆయన మీద ఇప్పుడు ఎంత అవుతుంది
తోద తన్న వతా మట
ఆ చించ శేషవార ఊ ఎరిమిిన నర అయితది
ఆ
రమిన్నర అయితుది ఇక కూర అండి విశేష వర తమి కదా
కా
కల్పుతాన వారు
ఆ
అ మరి ఆమె కాడ ఎవరున్నారు, చిన్నమ్మ కాడ,
ఆడుకుంటా ఒక్కతే,
ఆ అత్తమ్మ వచ్చిందా,
రాలేదు రాలేదు రేపోతదంట,
ఇద్దరు పోయిరా, కొమరక్క ను అత్తమ్మా,
ఆ ఇద్దరు పోయిరా,
ఉ ఫోన్ చేసిలా వాత్తలే రాని, వాతలే ను అన్ని ఫోన్ చేసిందా,
మామే అవి చింజ కుండడా, కన్నన్నాగా మరి ప
అ
ఒక సాధగా పెట్టితు,
ఏమేమి పచ్చట్లు పెట్టిండ్రు,
కాదే క స్తే పురుగుని కిందికి మారుతే, ఒక చట్ట తీసుకొని ఎత్తు అంటను,
టమాట పచ్చడను, మామిడి కాయ పచ్చడ పెట్టిర్రా,
ఆ పజ నగర ఎడ
పో
మన్నా పోపు కేసిన, పోపు కేసిన కానీ అది, ఇ మీరైతే ఉంద క్లా క్లాక్ అయింది, ఆ చాలా రోజులు లో అయితాంది ఊరేసి,
మంచిగా లేదా
చూడలే అసలు పోప్ కేసిన, కనుండి ఓపెన్ చేయలేదు.
చెయి రా అద
దే పెట్రోల్ పెట్రోల్ అంట దాన్ని పెట్లాగా
హ
ఉంట ఉంటా కద
అప్పుడెప్పుడు పనికి పోయినప్పుడు నిమ్మగా పచ్చడి ఉన్నది అని అంట అంటే పోపకే వేసుకురా రాదత్తమ్మా తిందాము. ఇక్కడ కొంచెం పుల్ల పులగా పోతది కదా.
అంటేది అన్ని అంటేది ఇది కావాలంటేది, అది కావాలంటేది ఒక కూర ఈ కూర అంటే ఆ కూర అంటది ఆ కూర అంటది ఈ కూర అంటది.
ఆ
వన్నట్
అ అయితే పోపు చేసుకుర రా అత్తమ్మ అంట చేసుకొస్తరా అని అన్నది. అని చేసుక రాలేదు గీజగా రాలేదు.
ఏడ ప కష్ణగరికి కంద బడి బ కదగా ఇక్కడ రాసిన పదాలకు వాయిస్ టైపింగ్ పదాలకు చాలా తేడా ఉంది. అది ఏడ పోపుకేసినకని అక్క దెబ్బ తాకి కిందబడి ఇబ్బందిగాల.
అ
పనికి బందు కాలదా పనికికి
అది
అ పాప క క బపు ఇక్కడ పదానికి వాయిస్ రికార్డ్ కు తేడా ఉన్నది. ఆ పపు బత్కొని ఆరొజు పోపుకేసి. న నా నేను ప్యాకెట్ కర్ర పొడ వేసినా పోపులా అదిమంటే అది వేసినా. ఆ రోజు వేసి పెట్టిన అది కొంచెం నిమ కాయలు కూడా సాండల ఊరి ఉన్నాయి మ చూతే పెట్టి పక్క పె డబ్బలో వెట్ వన్ ఇయ లో అది ఎట్లు ఉన్నో చూడడి
ఆ కేసు చూడా కోప్ప ఇరు మరి
ఏ చూల్క నాగ ని మగా నచ్చ మ ఎమకాయ నచ్చారు మా అడు కాయ అప్పుడనా నింట నింట అంత
పంచి గగాడ పొత్తంది
ఆా బైర గ ఆడ్బ తను బా ఇప్పుడ బస్సకిన్నారు
చల్ వత్తాం ఎవరు
బాళ
ఆ
స
ఫోన్ చేసిండా
జేసిండు ఓకే అక్ అక్క మళ్ళీ చేస్తా
ఆ
నెన్ చేస్తా ఆగ్ కొంచమైనక
సాప్
సరే ఒక అర్జెంట్